హలో హలో ఆ శివ నగర్లా మా ఇంట్లోనే ఉన్నాము ఏం లేదు
ఏం చేతల్లు మరి మీ ఇంట్ల
తిన్లే తిన్లే టైమ్ కాలే పదకొండున్నరకీ అయితది
ఏం మీ కోడలు లేం కూర అండింది మరి
మా కోడళ్లు బీరకాయ చిక్కుడుకాయ అన్ని కలిపి రాజమ బాబు వంట చేసింలు తింటే కదా చెప్పేది మరి మీ చిన్న కోడలు బాగున్నదా పెద్ద కోడలు బాగున్నదా చై ఏ కోడలు అయినా అట్లనే చేస్తంది
నేర్పించినవా మరి ఎట్లా మరి ఎట్ల మరి ఏసెంటో ఎట్లని చేసినవ్ అవున నీ పెళ్ళి ఎట్లా అని చెప్పు ఒక పది రోజులు పెళ్లి అయింది కదా ఆ పది రోజులు చెప్పు ఆ పది రోజులు పది నిమిషాలు చెప్పాలి ఇప్పుడు ఆ అంటే సొంతోల్ల
ఆ సొంతుల్లం మా అత్తగారు మాకు మేనోళ్ళు మేనబావ ఆ దగ్గర మా మేనత్త కొడుకు మామ్మయినత్త కొడుక అయితే మా డాడీ మామ్మేయినత్త కొడుకు ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లిచేతే
చేసింద చిన్నోనికి చేసిందా
పెద్దోడుకి చేసిండ్ళలు మా మామ పేరు రామ్స్వామి మా అత్త పేరు ఉప్పలమ్మ మా నాన్న పేరు సమ్మయ మామ పేరు ఉప్పలమ్మ ఆ మళ్ళా ఇగ నేను ఒక్కదాన్నే మాకు నలుగురు అన్నదామ్ములు నాకు మా అన్నదామ్ముల పేర్లు చంద్రమైలి రాజయ్య స నారయ్య చేరాను మా మర్దన్ల పేరు మా వదిన పేరు వనమ్మ మా సార్ ఇంకో చిన్నన్న భార్య పేరు సరూపా మా రెండో తమ్ముని పేరు కోమాల మా మా లాస్ట్ తమ్ముని భార్య లక్ష్మి ఉ ఉమ్ మా ఆయనకు ఇద్దరు ముగ్గురు చెల్లెలు ఒక తమ్ముడు అవునా మరి వరకట్నం ఏం ఇచ్చీరు మీ పెళ్ళికి మాది ముప్పైర్లో పెళ్ళి అయింది ఆ మా డాడీ ప ప పత్తులాల బంగారం పెట్టి పెళ్లి చేసిండ్
కట్నామెమ్ ఇయ్యలే అయితే
కట్నమే గది బంగారం ఆ కాలంలో ఆ కాలంలో గ్రేటు ఆ అయితే మా మా అమ్మ వాళ్ళ ఇంటికాడ లగ్గం అయింది
అంతేనా లేపోతే ఫంక్షన్ హాల్లో అయిందా ఆ అందరచ చింద బోచ్చారు మది అవునా ఎన్ని గోర్రలు తెగినాయి మరి మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పప్పుచారు అన్నము కూరగాయలు పప్పుచార్ ఆ అంటే మూడ రోజు అంటే ఉట్టి పప్పు కూరాలే నా ఏం నీసుకు ముచ్చుకూరాలు అండాలే మరి మీ అత్తగారీల్ ఇంటికాడన్న చేసిందా మరి
మా అత్తగరిటికాడ మళ్ళీ రాత్రికి లగ్గమైతే తెల్లారి తీసుకపోయి మల్ మల్ల తెల్లారి నాగవెల్లి అయిది నాగవల్లి అ అయినాంక గ్రామంలో అందరికి మా మామయ్య ఫ్రెండ్స్ మా మా ఆయన ఫ్రెండ్స్ మా మర్ది ఫ్రెండ్స్ ఊరు గ్రామములో అందరికి పెళ్ళకచ్చిన పెళ్లి పెద్దలందరికి పంతొమ్మిది యాటలు కోసిండు మా మామ ప పంతొమ్మిది యాటలు ఒక రోజే ఒకరోజే భోజనం చేయ అంటే నాగబెళ్లి అయినాక తిన్నారు మళ్ళా నైట్ తిన్నారు ఆ అంత ఘనంగా చేసి ఇలా అయితే ఆ కాలంలో చాలా ఖర్చు అయినాయి మళ్ళా పొద్దున్న టిఫిన్ ఏంటిది పూరి లడ్డూ ఉప్మా టైం టైం ప్రకారంగా పొద్దున నాస్త చేసడు టిఫిన్ దో మీరు యాటలూ నరికినప్పుడు టాయిలెట్లు కట్టించిన్నారా టాయిలెట్లా టాయిలెట్ లేదు మాకు ఒక మూడు వందల గజాల స్థలంలో దో దొడ్డున్నది మాది ఆ దొడ్డిలో పెంట మాకు వ్యవసాయం ఉండే అయి అన్ని అంటే ఇరవై నాలుగు ఆవేంటియి ఎద్దులు ఉన్నాయి నాగార్లు కట్టేటి వ్యవసాయం పని చేసేటియి పాలు ఇచ్చడానికి రెండు మూడు బార్లు ఉన్నాయి ఆ దొడ్లే వాటిని కట్టేసేది వాటి పెండాల్
ఆ పెంట ఉండేదిగా మట్టరట ఏం చెరువు చిన్న చెరువా పెద్ద చెరువా ఇంకా పెద్ద చెరువా అ చిన్న చెరువు పేరు ఏంటిది మరి పెచ్చరు పేరు ఏంటిది మరి నేను ఒకసారి మీ ఊరికి వచ్చినా తెలుసా
ఆ తెలుసు అయితే మా మా ఊరు పక్క మా అమ్మ వాళ్ళ ఇంటి పక్కకు ఉన్నదేమో చిన్నా అంటరు అది ఈ ఈటు వాళ్ళకు ఇటెళ్తారు మగవాళ్ళు అవ్వు అటోల్లు ఆ ఊరు వ ఆ అంటే ఆ పెద్ ద్ద చెరువులకు అటు సగం పక్క గల్లోళ్ళు అటెళ్తరు ఇటు సగం పక్క గల్లోల్లు ఇటు ఎళ్తరు ఆ ఇగ ఆడోళ్ళంత ఇంట్ల పెంట అల్లల్లనే నాకా నా పెళ్ళైనంక ఆ డెబ్బై ఆరుల పెళ్ళైతే డెబ్బై ఏళ్ళ నాకు ఒక కొడుకు పుట్టిండు అ డెబ్బై ఏల్ల నాకు ఒక కొడుకు వుట్ ఆ కొడుకు పుట్టిండు నా పెళ్ళి అయినప్పుడు పద్నాలుగో సంవత్సరం నాకు
అ మరి అప్పుడే చిన్న వయసున్నే ఎందుకు నీళ్ళు పోషిన్లు మరి ఆ
అయితే మా మేనభావ కావట్టి మా నానిచ్చిండు వయసు ఎక్కువున్నా గూడా పెళ్లి చేసిళు పెళ్లి చేసినంకా ఇగ కామనే గదా పెళ్ళి అయినంక ఎవరికైనా పిల్లలు వుట్టుడు అదీ కష్టపడాలేగ కష్టపడడా సమ పెళ్ళైన సమస్రానికే పిల్లల్ ఆ కంటర్ మరి ఆ మ డెబ్బై ఒక్క కొడుకు బుట్టిండు
కొడుకు వుట్టిండన్నవ్ ఆ ఇంకా మరి వుట్టలే ఆ ఆ
అయిపోదు మళి ఇగా మా కొడుకులకు కొడుకులకు పెళ్ళిళ్ళు అయినయ్ అందరికి అయిపోయినాయి పెళ్ళిళ్ళు మళ్ళ వాళ్ళకు పిల్లల సంతానం పెద్ద కొడుకు బాబు పాప మళ్ళ చిన్న కొడుక్కు బాబు పాప నా బిడ్డ గూడా కో పా బా బాబు పాప నా కొడుకు బిడ్డల పేర్లు పస్ట్ కొడుకు గు కొడుకు పేరేమో ఇతేష్ కుమార్
ఆ
మళ్ళ పాప పేరేమో త్రిశిత మళ్ళ చిన్న కొడుకు బిడ్డ పేరు భార్గవి కొడుకు పేరు కమల్నాథ్ ఆ నా బిడ్డ బిడ్డ పేరు విదిలా కొడుకు పేరు వినాయ్ వినాయ్ వినాయక్ రాజు
మరి నీ కొడుకుల పేర్లు చెప్తలేవ్ కానీ వాళ్ళ మనవళ్ళ పేర్లు ఎందుకు చెప్తానవ్ కొడుకుల పెళ్లిన్ ది మారి
నా కొడుకు పేరు బుచ్చిబాబు కోడల పేరు వైశ్న వి చిన్న కొడుకు పేరు శ్రీధరు చిన్న కోడల్ పేరు సరిత అ ఆ నా బిడ్డ పేరు లావణ్య మా వాళ్ళ మా బి విద్యా భర్త పేరు మహేందర్ ఆ మీ కూతురి పెళ్లి ఎట్లా చేశారు మీరు నా కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుది మ మాకు తెలివకుంటనే మాకు చెప్పలేదు చేసుకొని పోయింది తవా ఏంటమ్మా సామానులు ఎట్లా అంటే తేనాంక దొరకవటినం దర్గవాడతే పోలీస్ స్టేషన్ పెట్టి ను పోట పోలీస్ స్టేషన్ బడితే ఆ జిల్లా అధ్యక్షురాలు ఇక్కడ మాకు తె పరిచే ఉన్నామ సిఐ అనాథ పంతొమ్మిది రోజులు ఉంచింది పంతొమ్మిది రోజులు ఉంచుంటే మేమేం చేసినాం పెళ్లి చేస్తాం స్తాం ఆయనక ఇచ్చి పెళ్లి చేస్తాం రా అనిచెప్పినాం చెప్తే రాలే మాతోని మాట్లాడలే
ఆ
మాట్లాడకుంటే వెళ్ళిపోయింది అట్లనే అయితే ఏం చేసినామంటే సి అయి సార్ ఏమన్నాడంటడి అంటే మరి వస్త ఆ ఆయన పేరు గుర్తులేదు ప్రభాకర్ సారో ఏదో ఉన్నది అయితే ఆ సార్ చెప్పింది కదా ఇక వస్తలేదు కదమ్మా మరి ఏం చేస్తారు అని అంటే మేము చేసినాము ఒక రూపాయి కూడా కట్నమి ఇయ్యం మా ఇంటికి రానియ్యం అనీ మా అస్తుల గాని మా ఇంటికత్తుడు గాని మేము ఒక రూపాయి మమ్మల్ని అడుగుడు గానీ లేదు అని మేము కాగిదం రాయించుకున్నాం కాగిద రా రాయించుకుంటే సార్స్ంతకాలు పెట్టించింది వాళ్ళ ఫ్యామిలీ కుటుంబంతో పెట్టించినాక మేముేం చేసినాం సంతకాలు పెట్టినాక ఇంటికి వచ్చేసినాం మా ఇంటికి మేము ఇక వదిలిపెట్టి వచ్చేసినాం ఇక వాళ్ళ ఇంటికి వాళ్ళ పె ఇక పోయినాక మేము మాట్లాడలేదు
హ
ఇంకా మాట్లాడకుంటనే ఉన్నాం ఆ ఆ